హలో
హలో వినిపిస్తుందా నా మాట మీకు
ఆ
ఆ బాగున్నామక్క మీరు బాగున్నారా
హలో
ఆ అక్క వినిపిస్తుంది నాకు
అ
మీకు వినిపిస్తుం
ఆ వినిపిస్తంది
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామక్క ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బా
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు
అవునా తిన్నారా
ఆ తిన్నా
మీ ఊర్లో ఏ పండుగలు బాగా చేస్తారు
మా ఊర్లో మోస్ట్ ఆఫ్ ఎక్కువ చేసుకునే అందరు చుట్టాలు వచ్చి బాగా సంక్రాంతి చేస్తారు ఇంకొకటి క్రిస్టియన్స్ క్రిస్మస్ బాగా చేశారు
అవునా
సంక్రాంతి అందరూ ప్రతి ఒక్కరు కలిసి అందరు చుట్టాల అందకు ఊరంతా బా వస్తారు ఆ మూడు రోజులు కదా భోగి కనుమ సంక్రాంతి అని
అవునవును మూడు రోజులు
సెలవులు వస్తాయి కాబట్టి అందరు వస్తారు ఊర్లకి
ఆ అవును
మాములుగా అందరు ఆ పది రో కొనిస్తారు కదా ముందు రెండు రోజుల ముందు వస్తారు అది మూడు రోజులు ఫస్ట్ భోగి కదా భోగి రోజు ముందు రోజే భోగి కన్నా ముందు రోజే భోగి మ వేసే దానికి క కట్టెలన్నీ తెచ్చి మా ఇంట్లో ఉన్నా పాత ఉన్న సామాన్ల అన్నీ వేసి
అవునవును మ్మ్
ఒక పొయ్యి పెద్ద భోగి మంటలాగా పెడతారు పొద్దున్న తెల్లవారుజామున భోగి రోజు పొద్దున్నే లేసి
ఆ భోగి మంటలు దగ్గర అందరు చలి ఆ కాలం జనవరిలో కదా సంక్రాంతి అప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు అందరు ఆ భోగి మంట దగ్గరికి వచ్చి భోయి ఎందన్నా అంటే కొత్త కొత్తగా సంవత్సరం అని కొత్త పంట పడిందని అంటారు మా సైడు శెనగ పంట కొత్త పంట అని పాత పాత ఇంట్లో ఏదన్న సామాన్లు పాతపడింటే అన్ని వేసి ఆ భోగి మంటలో ఆ కాల్సుతారు ఆ కొందరు పిల్లలు చిన్న పిల్లలకు అక్కడే వాటర్ గాంచి ఆ భోగి మంట మీద నీళ్ళు కాంచి
ఆ
చిన్న పిల్లలు ఇంతగా స్నానాలు చేపిస్తారు ఆ కొందరు ఆ పాటలు పడుకుంటూ దాని చెట్టూ తిరుగుతూ ఉంటారు అవునవు ఆ అట్ల ఏం చేయరు మా సైడు కొందరు చేసుకుంటారు ఆ అట్లా భోగి మంట దగ్గర ఉండి చిన్నపిల్లలకు అక్కడే నీళ్ళు కాంచి ఆ రేగి పండ్లు ఆ అప్పుడు ఆ జనవరి సమయంలోనే రేగి పండ్లు కూడా కాస్తాయి
అంటే అవి భోగి రోజు కదా నువ్వు ముందు రోజు చెప్తున్నారు కదా మీరు
ఆ భోగి రోజే ముందు రోజు ఊరికే అవి పెడతారు కట్టెలు అవన్నీ కట్టెలన్నీ పేర్చి పెడతారు
మ్మ్ అంటే చిన్న పిల్లొల్లకేనా భోగి రోజు
అందా చిన్నపిల్లొల్లకు స్నానం చేపిస్తారు రేగి పండ్లు ఉంటాయి కదా ఆ సీజన్ లోనే
రేగి పళ్ళు
ఆ రేగి పండ్లు కాస్తాయి కాస్తాయ్ చెట్లకి ఆ సీజన్ లోనే ఆ రోజు ముందు రోజు పోయి అన్ని ఏర్ ఎరుకొచ్చుకొని పెట్టుకొని ఆ భోగి రోజు ఆ భోగి మంట దగ్గర నీళ్లు కాంచుంటారు కదా ఆ నీళ్ళలు
చిన్న పిల్లలం
ఇంకా
ఐదు సంవత్సరాల నెలలు ఆ ఆ చిల్లర అందుకేసి డబ్బులు
అవును
వాకిలి దగ్గర గుమ్ం దగ్గర కుచ్చులు ఆఆ గుమ్మ దగ్గర కూర్చోబట్టి ఆ రేగి పండ్లు కొన్ని డబ్బులు వేసి రేగి పండ్లు అన్ని ఒక ఐదు మాట్లు అట్లా వేస్తారు
అందరు ఇంట్లో ఇంతమంది ఉంటే అంతమంది వేస్తారా ఆ కాదు చిన్న పపిల్లల్ని కూర్చిపెట్టింటాం కదా గడప మా దగ్గర వాళ్ళకి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత
అంతమంది ఏం లేదు వే వాళ్ళ అమ్మ నాన్న అట్లా ఇస్తా వేయొచ్చు వేకపోవచ్చు మన ఇష్టం
అదే అదే
ఆ వేస్తారు ఒకటి పదేళ్ళ లోపు నెల వరకు వేస్తారు
ఆ
ఇప్పుడు పదహదేళ్ల వరకుగాని వేసుకుంటున్నారు
అవును అవును
ఉ మంచిదని
ఆ అంటే పెద్దవాళ్ళు కూడా మా సైడ్ అయితే పెద్ద పిల్లలకైతే కడపమాన దగ్గరే పోస్తామా ఇంకా పెద్దవాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళ లే ఇవన్నీ కలుపుకొని వాళ్ళు కూడా అంటే మా సైడ్ పోసుకుంటారు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మనం స్నానం చేసే నీటిలకి రేగిపళ్ళు చిల్లర
అవునా
ఇంకా పూలు
ఆ స ఆ సమయంలోనే కదా రేగి పండ్లు అన్ని కాసేది
అవును అవును ఆర ఆచా ఆ
ఆ రోజంతా దోస ఆ రోజు దోశలు వేసుకుంటారు ఆ పులగం అన్నం చేస్తుంటారు మధ్యాహ్నం
మా సైడ్ అయితే భోగి రోజు
మేము మా సైడ్ దోసలు వేసుకుంటారు
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అది గుమ్మడికాయ ఉంటది కదా
అవును
దేవుడి దగ్గర కొట్టేసి గుమ్మడికాయతో అది కొంతమంది కూరలాగా చేసుకుంటారు ఇంకా కొంతమంది హల్వా చేస్తారు తెలుస
దగ్గర పెడతారా
ఆ హల్వా హల్వా గుమ్మడికాయ హల్వా
అదే దేవుడి దగ్గర పెట్టిందా
ఆ అత దేవుడి దగ్గరే కొట్టేసి దేవుడి దగ్గర కోస్తారు దానిలోని ఉప్పులు మాదిరి ఆ తర్వాత ఇప్పుడు మనకి కడపమాన్లు ఉంటాయి కదా ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్ని అక్కడల్లా పెట్టి చేసి పేడతో గొబ్బెమ్మలు చేస్తారు
ఆ
ఇంకా అవే పూలు అన్ని పెట్టేసి
ఆ గొబ్బెమ్మలు గాని చనా ఎక్కువ పాటిస్తారు ఈ పండుగ అవును ఆవు వస్తుంది గంగిరెద్దు వెంగే దావుని పిలుచుకొని కొంతమంది ఇంట్లో పిలుచుకొని
ఇంతకు ముందు వస్తుండ్రి ఇప్పుడు రావడం లేదు మా సైడ్ ఇప్పుడు ఒక రెండేండ్లు మూడేండ్లు అయి య్యింది అట్ల రావడం లేదు ఆ ఇంతకు ముందు అట్లా చేస్తా ఉండ్రి
ఉమ్
ఇప్పుడు చేయడం లేదు అట్లా
అవును
ముగ్గు మీద మీరు పెట్టారా గొబ్బెమ్మలు అవునవును ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతారు కదా పేడతో ఉంటాయి ఆ అక్కడ పెట్టిన తర్వా ఆ ఆ పేడ కూడా చిన్న పిడికల మాదిరి కట్టి పసుపు కుంకుమ తో బొట్లు పెడుత తారు ఉగ్గు మీద పెడతారు కడపమాన్ల దగ్గర పెడతారు
ఆ
ఇంకా అక్కడ మరీ దీపం పెట్టి ముగ్గు దగ్గర గొబ్బెబ్బలు పెట్టింటాం కదా అక్కడ కూడా గుమ్మడికాయ కోసి పెట్టింటామే వొప్పులు
అవునా
అవి కూడా పెడతారు మా సైడ్ అవి పెట్టిన తర్వాత దీపం పెట్టి ఇంక అక్కడ కూడా పూజ చేస్తారు
ఉమ్
కూడా చేస్తారా అట్లా
ఇగ్గో ఇట్లా గుమ్మడికాయ అట్లా ఏం చెయ్యరు
ఆ మరి ఎట్ల చేస్తారు ఊర్కనేనా ఉతగ్ గొబ్బెమ్మలు ఒకటేనా హలో
ఆ గొబ్బెమ్మలు పెడతారు ముగ్గు ఏ సి ఆవుపేడని మాత్రం పెట్టరు పేరు
తున్న మాట
మీ మాట కట్ అయితుంది కొద్దిగా లైట్ గా హలో
ఇప్పుడు
వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది
ఇంకా ఆ రోజు భోగి రోజు అట్లా జరిగిపోతుంది మాకు
ఆ మేము కూడా అంతే భోగి మేము గుమ్మడికాయ అట్ల ఏం చెయ్యము ముగ్గేసి గొబ్బెమ్మలు పెడతాం ఉమ్ ఆ రోజు అట్లా పులగం అన్నం చేసి ఇంకా ఆ రోజు గడిచిపోతది
ఆహా సంక్రాంతికి ఖచ్చితంగా కొత్త బట్టలు తీసుకుంటారా
ఆ ఖచ్చితంగా త్రీ డే మూడు రోజులు వేసుకుంటాం రెండో రోజు మకా కదా మకరస
ఆ సంక్రాంతి
కనుమ కదా ఆ రెండో రోజు కనుమ మక ఆ మకర మకర సంక్రాంతికి రెండో రోజు
ఆ
ఆ ఆ రోజు అంతా తీపి చేసుకుంటాం
అవునవును మా సైడ్ కూడా అంతే ఓలిగలు ఇట్లాంటివి చేస్తారు
అవును మేము కానీ అది మేము అత్తరాసలు అరిసెలు అంటారు కదా
అట్లు
ఆ అట్లు అవి చేసుకుంటాం ఊ
మా సైడ్ అయితే ఇవే ఖచ్చితంగా చేస్తారు ఓలిగలు
ఊ మేము అరిసల్ చేసుకుంటం అరిసెలు చేసుకొని ఆ రోజు పాయసం
అవి దేవునికి నైవేద్యంగా పెడతాం మేమైతే ఆ అవునవును
పులిహోర రసము ఆ అదే అదే చిత్రానం
ఆ పులిహోర అంటే చింతపండు పులి
అవును చింతపండుతో వేసుకుంటారు కదా ఆ అవును అట్లా చేసుకుంటారు పులిహోర అన్న ఇట్లా చిత్రాన్నమన్న రెండు రెండు ఏదో ఒకటి
ఆ ఇంకా పప్
ఊ పప్పు పాయసము రసము ఉల్లి ఉల్లిగడ్డలు లేదా వంకాయలు కొందరు వంకాయ పులుసైనా చెసుకుంటరు ఊ ఆ లాస్ట్ రోజు కనుమ
హాట్ మా సైడ్ అయితే ఇవి మటన్ చికెను ఇంకా పల్లెల్లో అయితే ఏదన్నా గుడి ఉంటుంది కదా అంటే ఎగ్జాంపుల్ కి నల్లల మా అమ్మవారి గుళ్ళు ఉంటాయి
అవునవును
అక్కడికి పోయి మేక కాని కోళ్లు కాని కోసుకొని వస్తారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవి వండుకొని తింటారు
మా సైడ్ అయితే ఆ రోజు దేవున్నీ బయటకి తీసి ఆ రోజు చెన్నకేశవ స్వామిని ఊరేగింపు చేస్తారు నైట్ ఆ రోజు నైట్ లాస్ట్ రోజు ఆ రోజు చాలా బాగుంటది
అవునవును ఆ రోజే మా సైడ్ కూడా లాస్ట్ రోజే బాగా
ఆ రోజు చాలా బాగుంటది వేరుందా వేరు వేరు దగ్గరికి దేవున్ని తీసుకొని పోయి బ్రిడ్జి పైకి
అవునవును
అక్కడ దీపాలొదిలి అక్కడ అవులిన్ చేసి తరి మల్ ఊరికి వస్తాది అప్పుడు అందరు టెంకాయలు కొట్టి బాగుంటుంది అప్పుడు ఆ రోజు రాత్రి బాగుంటుంది ఆ సరే ఉంటాను
అ